లో
బాన్నవా
ఉ బానక్క బాన్నవా.
ఆ బానాన్నమ ఏం చేస్తాన్నావ్.
ఏం చేయలేదక్క ఇప్పుడే ఇంటికి వచ్చామా హుహు ఫంక్షన్ అంటే వెళ్ళాం. తిన్నె అమ్మ వాళ్ళింటికి
ఉహు
ఉ ఏమక్క ఏం చేస్తున్నాడు.
ఏం చేయలే ఐరన్ చేస్తా ఉంటి బట్టలు
హు సండే స్పెషల్ ఏంచేశారు ఈ రోజు మరి
అదేం లేదప్ప టెంపుల్ పోయింటి మీ
హుహు అవును ఏ గుడి
గా ఘాటి అని రాటి సుబ్రమణ్య స్వామి
అవునవును హు
అందుకేం చేసింది లేదు
ఉ
మీరు ఏం చేసినారు.
ఉ ఏంలె మటను చికెను ఓకేనా జొన్నరొట్టే పులగన్నం హు హు
జొన్నరొట్టె ఎక్కువ మన సైడ్
హు
ఇక్కడ ముద్ద ఎక్కువ
హు ఇక్కడ ముద్ద చేస్తారు. జొన్నరొట్టె చేస్తారు.
హూ ఇక్కడ జొన్నరొట్టె చేసేదే లేదు. అసలు నేను ఇక్కడ వచ్చ్ నాకు ఒకసారి తిన్లే రెండుసార్లు ఏమో చేసుకుందాంమని పే అదే అక్కడ చేస్తారని చెప్ తింటే తీసుకొనొచ్చి జొన్నలు చేసిండే
హుహు హు బావుంటాది తిన్నా మనీ!
హు
జొన్నరొట్టె న చేసుకోవచ్చు. లేదంటే అలానే రొట్టి పిండిలోనే హు జొన్న పిండిలోనే కొన్ని, చనిగ పప్పులు, కొన్ని చిన్న కాయ పప్పుల్ ప్లూన్ నానబెట్టి నీళ్ళల్లో ఒక్క హాఫ్ నవ్వర్గానిక్ వన్ అవర్ గానీ హ్మ్ కడిగి వాట్ కెన్ని ఆ పిండిలో వేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు పాలకూర హ్మ్ పచ్చిమిర్చి హ్మ్ కొంచెం జీలక్ క్కరా కొంచెం కారం పొడి ఇవన్నీ వేసుకొని సాల్ టు స్నువ బేకింగ్ సోడా వేస్ కొని కొన్ని వా వాటర్ పోసుకొని మనం చపాతి ముద్దలాగా చేసుకుంటాం కదా హ్మ్ పొంగుతాయి కొన్ని వాటర్ పోసుకొని చపాతీ లాగా పిసుకుంటామ్ హ్మ్ కలుపుతాం కదా హ్మ్ అలా వేస్ కొనే పెన్నమ్ మీదైనా వేసుకోవచ్చు లేదంటే ఆ ఆయిల్ వేసుకుని తినొచ్చు.
ఉహుమ్ హ్మ్ మేము అట్లే చేస్తాం కానీ చపాతి పిండి లాగా ఏం లేదు. ఆయిల్ ఆ వేసేది లేదు.
ఆయిల్ ఏం లేదు. ఓన్లీ పిండి మామ్ నార్ ర్మల్గా కలిపేసి అన్ని వేసేసి ఇంగ్రీడియంట్స్ కలిపేసి మనం చపాతి మామూలుగా కలుపుకుం అంగదా ముద్దలగా అలా కల్పు కోని చిన్న చిన్న ఉండలు చేసుకొని
అంటే నార్మల్ వాటర్తో కలిపితే వచ్చే లేదు కదా అది
తయాక్క
అవునా ఏమో చూసిందిం నర్మ వాటర్తోహాట్ వాటర్ తో చేస్తారు కదా అట్లా చేస్తాంటే
చేస్తారలా అంటే రొట్టె గాదు. నార్మల్ గా
ఆ చపాతీ ఇతారంగా చేస్తారెమో హ్మ్
ఇలాగానే పిండి పిస్కాడం ప్చ్ అంటే రొడ్డ్ పిండి బిస్తాం పి కల్ కొంటాం గదా అలా అనే పీసుక్ కున్ కల్పు కొనియ్ మనము చేస్క్
హు ఉహూ చుసినాలెండి ఇన్ టికి ముందర వేరే వాళ్ళు ఉన్నారు. కొత్తగా వ చ్చిండారు. వాళ్ళు ఇచ్చిండ్రు ఒక రోజు లైట్ గా ఆ అంటే మందం ఎక్కువ రాకోకుండా చపాతి ఎట్లా వస్తుంది. వన్ లేయర్ రా అట్లా వచ్చింది జొన్నరొట్టే మేమ్ అడిగితిమి ఆ రోజు అంటే ఎట్లా వచ్చేది ఇట్లా వన్ లేయర్ లాగా మేమ్ చేస్తే వచ్చేలా మందుము అంటే అది చపాతి పిండి కలుపుకున్నట్లు కలుపుకొని చపాతి తీక్తార్ చూడు దాంతో తిక్తే వస్తుంది అని చెప్పిరి
అవి రొట్టెలు మనం వడల్ వడల్ చే స్తాం కదా నార్మల్గా వాడలు చేసుకో ఆయిల్లో వేసుకొని గాని అట్లా అట్లయినా అ ధా అ చేసుకున్నట్టు ఇట్లా జొన్నపిండితో కూడా చేసుకోచ్చు
జొన్నపిండితో వడలా
హ్మ్ నీవి కొన్ని చని కొన్ని చెనకాయ పప్పులు కొన్ని శనగలు ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ గా గంట కాని నాన బెట్టుకొని పెట్టుకుంటాం కదా బాక్కడు కడిగేసుకుని జొన్నపిండి కొంచెం మనం కు ఎంత కావలంత తీసుకుని అందులో వెన్ని వేయచ్చు కొన్ని ఎరగడ్డ కొన్ని పచ్చిమిర్చి కొన్ని
హ్మ్ హు సేమ్ వడలు ఎట్లా వస్తాయో శనిగిపండితో చేసిండేవి సేమ్ ఇది అట్లే వస్తుంది ఆ
ప్లాసై
హ్మ్
జొన్న పిండితో టేస్ట్ కూడా బాంటుంది తిన్నగానే చిన్నై పిల్లకి పెట్టి గాని హెల్త్ కు మంచిది అ అంత కొంచెం కర్ కరివేపాకు కొ తిమిరా ఆ ఇంకా ఏదన్నా పాలకూర ఇలాంటివి అవి ఆకున్నా గానీ వేసుకొని చేసుకోవచ్చు హ్మ్ మామూలుగా మనం అప్పడాలని బయట కొనకచ్చు
హ్మ్ హ్మ్ ఆ అవి బియ్యం పిండితో చేస్తారు కదా సేమ్ ఇది జొన్నపిండితో వడలే అవున్లే హ్మ్
ఇవి కొంచెం మెత్తంగా లేకుండా కొంచెం ముగ్గటిగా చేసుకున్నామంటే నిల్వ కూడా ఉంటాయి. మెత్తగా అంటేను మ్మ్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. బాగుంటాయి. కొంచెం గట్టిగా చేసుకున్నామంటేనా తోడ్ చేసుకోవచ్చు మెత్తగా ఉన్నాయంటే ఒక రోజు ఉంటాయి. మార్స రోజుట్కనేది
ఆ గట్టిగాంటే పిండి గట్టి కలుపుకోవాలా
మనం కాల్చే విధానాన్ని బట్టి వస్తాయ్
ఆహా
ఆ హా మనం కా మంచం కొంచెము మ్మ్ రొట్టె కాదక కా
వడలు కూడా వస్తాయా స్టోర్ చేసుకుంటే
వడలే మనము నార్ ఆ వడలే అంటారు. కొంతమంది అప్పలాల్ అంటారు. ఇట్లా చెప్ ఏదో సర్వే పిండి అని ఇట్లా అంటారు. అవి నూనెలైనా వేసుకోవచ్చు లేదంటే ప్యాన్ మీద వేసుకొని కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్.
ఉ అవునులే ఆ చెప్ప అది అప్లాల తరానే తట్టి జొన్పిండితో చేసుకుంటే ఆ అవైతే స్టోర్ ఉంటాది ఆ ఊ
హ్మ్ అయిల్ లో వేసుకొని కొంచెం ఉక్కరుక్కరు మానేలా ఉన్నాయంటే క్రిస్పీగా నిల్వ ఉంటాయా ఒక వారం పాటు కాని లే నిల్వ ఉన్నా తినొచ్చు ఎప్పుడు కాఅంటే అప్పుడు కానీ టేస్ట్ మాత్రం భలే ఉం టవవి
మ్మ్
ఒక్కసారి ట్రై చేసి చూడు
హ్మ్ నేను చేసిండేది జన్మపిండితోనే నార్మల్గా అయితే
అవి ఏమి ఇరిగి పోవు ఏం పోవు చెడి పోవు ఎడిక్ గూడా కావవి
ఆ అదే ఈసారి జన్పిండిదే చపాతి తర వస్త్ అన్లేయర్ లేదా అట్లా ట్రై చేసి చూడరు
గాన్
నార్మల్గా చపాతి పిండి కలుపుకున్నట్లే కలుపుకునేదా అంటే అది చేతికి అతుకుంటది కదా కొం ఆయిల్ వేయాల
ఆ ఏమీ అవసరం లేదక్క అంత ఏమి గతుక్కోదు నీకు అర్థం అవుతది పిండి పి కలిపేటప్పుడు ముద్దకు వస్తుంది బాగా కలుపుకో అంతే పిండి అంతా త తడిచింది కరుచుకోలేదని అర్థం అయితది. నువ్ జొన్న రొట్టె కాల్చలేద్ కాబట్ ట్టి ఒకసారి ఇట్లా ట్రై చేయ్
అంటే కూరగాయల్లో అన్ని కట్ చేసింటాం కదా అది పికిల్ కి వస్తుందా
తిక్కాల్సిన అవసరం ఏం లేదు
త
ఓన్లీ చేత్తోనే తట్టి మనం వడలు చేస్తాం కదా ఆ అట్లగా అట్లా ఓన్లీ మెల్లిగా కొంచెం చిన్నగా ఉంట తీసుకొని ఎక్కువ లేకోకుండా పతలాంగ చేసుకున్నామ అంటేనా ఉంటాయి
మందం రాకుండా అన్ని కట్ చేసిండే వేసి తింటాం కదా
ఆ మందమేం రాదు ఏం రాదు అట్లా ఏం రాదు మనం చేసే విధానాన్ని బట్టి మనం పిండి ఎక్కువ పెట్టినాము అంటే మందం వస్తు ది లేదు కొంచెం పెట్టుకొని బా పతలాంగ చేసినాం అంటే బా పతలాంగ వడలు మాదిరి అప్పలాల్ మాదిరి చేసుకున్నామంటేనా బాగుంటాయి. క్రిస్పిగా ఉన్నాయంటే మాత్రం ఒక వారం వరకు స్టోర్ చేసు
అవునవునా
ఈవినింగ్ టైమ్ లో గాని చేసుకొని తిన్నా గాని అప్పటికప్పుటికి వేడిగాన
మేం చేస్తుంది క్యారెట్ ను ఆ క్యారెట్ గడ్డె కోస అని వస్తది ఇక్కడ అదేను ఆనియన్స్ ఉంటాయి కదా పే కొత్తిమీర ఆ జిలకర ఆ ఎండు మిర్చి ది పౌడ్రు
మ్మ్ హు
సి చేస్తాము ఆ శనగిత్తనాలు ఏసి తడ్తామ్ కానీ సింగిల్ లేయర్ తర వచ్చేద్లేదు చపాతీలు వచ్చినట్ల
హ్మ్
ఈసారి ట్రై చేస్తాను నువు చెప్పినట్లే
హ్మ్ ఏమంటే ఇవి బయట దొరుకుతావి ఏముంటే మనం డబ్బులు పెట్టి కొను కోవాలి
అవునవును ఏ బయట చేసిండే ఎట్ల చేస్
వాళ్ళు ఎట్లా చేస్తారు ఊ కొంతమంది హింటిగా చేస్తారు. కొంతమందిని ది ఏం ఇలా చేస్తే ఏదో మనకు తెలీదు కదా హ్మ్ కొంత మంది ఆయలా అదే అదే ఆయిలు వాడతారు
ఆ కొంతమంది రీయూజ్ చేసిండేది యూజ్ చేస్తారు మల్ల
ఇగ అదే బయట పెట్టే డబ్బులకే మనం తెచ్చుకున్నామంటే ఇంట్లో చేసుకొని శ్రేయ ప్రశాంతంగా తిన చుకుడ చేసుకొని అదే డబ్బులకి పెట్టుకుని తెచ్చు కొందామంటినా ఇంకా మనకు డబ్బు సు సేవ్ కూడా అవుతుంది కదా మనకి ఇంకా ఎక్కువ కూడా అవుతాయి.
సరే అమ్మ ఉన్నా
హ్మ్ ఏం అక్క ఇంకా చెప్పాలి
హ్మ్ సరే మళ్లీ చేస్తాను.
హ్మ్ సరే అక్క